హలో
మా హలో
నమస్కారం అండి
ఆ నమస్కారమండి ఆ బాగున్నామండి మీరు
ఊ ఏమో
ఏమి లేదండి చెప్పండి.
మా గాద్ మీక్ మీలు
ఆమృదాయం గురించి మీ మాటల్ దీ ఏదయినా కొద్ చెప్పగలుగుతారా అండి అ కొంచం మే అండి సంప్రదాయం అం అంటే ఒక అంటే మనం వస్త్రాధరణ కావచ్చు దాని ధరించే పుడు రోజు వేసుకొనే వస్త్రాధారణయినా కావచ్చు గుడికి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రాధా నైనా కావచ్చు మనం కుటుంబం మన ఆచారాలు నుంచి వస్తా అండే దాన్ని అంతా సాంప్రదాయం అంటామడి పూజ చేసే విధానాన్ని కావచ్చు ఏదాన్నైనా సాంప్రదాయం అంటాం అండి సో పద్ధతిని పాటి చి చేయడాన్ని
పద్ధతిని పాటించడం ఏమో గాని వచ్చిన వారిని మనం మంచిగా చూడటం సాంప్రదాయం అంటారు అట్లంటా ఊ ఇంకా సంప్రదాయం ఊ
ఇంకా మంటే మనం కొని గుళ్ళకి వెళ్తే కొంచెం మన వస్త్రాధారణకి నేన్ వెళ్ళ అట్లాని ఉంటందండి కొన్ని పద్ధతుల్ని సాంప్రదాయాలు కాబట్టి అట్లాంటివన్ని మనం పాటించాల్సి ఉంటాది పండుగలప్పుడు కూడా అంటే మ పూర్వం ఎట్లయితే ఆచ ఆచారం నుంచి వస్తా అంటుందో అట్ల అ మనం ఆ సాంప్రదాయం ప్రకారమే మనం ఏదైనా పాటించాల దాన్నంత సాంప్రదాయమని అంటారండి
సాంప్రదాయం ఉందికదా అండి ఉంధండి
అదే అండి మన వస్త్రాధారనా కావచ్చు మనం తినే ఇది ఫ్రీ అయినా కావచ్చు మనం ఏదైనా పెద్దలు చెప్పిండేది ఏదైనా కానీ అంటే పెద్దలు ఇప్పుడు చెప్తాంటారు కదండి ఇట్లే చయల్లా ఇది మన సాంప్రదా మనం ఇట్లనే ఉండదిగా మనంర బట్ట ఒక బట్టల విషయం అనే కాదు కాదండి వేరే ఏదైనా పూజయినా లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఇంటి గురు ప్రవేశం అనుకోండి ఇప్పుడు షాప్ సాంప్రదాయాలు అనేటి ఉంటాయి కదండి కొంచెం ఇట్లనే ఆ చెయ్యల్లా దేవుడిని కూడా ఇట్లనే ఇంట్లోకి తీసుకొని రావాలా మనం ఇవే పద్ధతులే పాటించలా అట్లానే ఉంటాయి కదండి అట్లా అట్లాంటివన్నీ కూడా సాంప్రదాయం అనే అంటామండి
ఇతర దేశాల వాళ్ళు కూడా గౌరవిస్తారండి చాలా దీనిపైన మీరేమైనా చెప్పగలుగుతార
ఆ అవునండి మన అవును మన సాప్రదాయాలని ఇతర దేశాల వాళ్ళు చాలా గౌరవిస్తారండి వాళ్ళు గౌరవించి ఆమె బట్టలు ధరిస్తామండి
ఇ
వాళ్ళీక్కడికి వచ్చి కూడా కొంతమంది మన సాంప్రదాయం దిగిన వాళ్ళు కూడా ఉన్నారండి అందుడి గొప్పండి మ సాంప్రదాయం
అ మనము వచ్చే వచ్చే తరానికి చెప్పడం ఇదంతా కూడా సాంప్రదాయమే అండి అంటే ఏమైనా గాని ఏ పని అయినా గానీ ఏమైనా గానీ దీన్ని ఈ పని ని ఈ విధంగా చేయ్యా అలా ఈ పండుగని ఈ విధంగా జరుపుకోల ఆ ఇట్లాంటి కార్యక్రమం ఇట్ల చెయ్యాల ఆ ఏమన్నా కానీ అవన్నీ మన పెద్దల నుంచి వచ్చినవే అండి మన పెద్దలు మనకు చెప్పినారు ఎంత సాంప్రదాయం అంటే మనం వేసుకునే బట్టలు గాని వేషధారణ గాని మాట్లాడే మాటలు గాని మాట తీరు గాని
గౌరవం కానీ
ఆ ఇది వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ ఉ ఇంక
ఇలాంటి వాటినన్ని కూడా సాంప్రదాయం కిందికే వస్తాయండి మనం చేసే పూజని కూడా మన సా అది మన సాంప్రదాయం ప్రకారమే మనం చెయ్యాల్ల అని పెద్దోళ్ళు చెప్తారండి కాబట్టి మనం అట్లనే చెయ్యాలండి
ఆవున్ ఇవన్నీ అంటే ఎక్కడ చూడాలి అంటే బుక్స్ లో గానీ బుక్స్ లో చదివి మీ మా చరిత్ర గురించి తెలుసుకున్నా అప్పటి కాలంలో ఎట్లా ఐ్య కాలంలో ఎట్లా అని
ఆ
ఇ ఇది అంత కూడా మనం చెప్పు ఎవరు లేరు ఎప్పుడు తెలివనోళ్లు ఎంత బా తెలిసి నోళ్ళు అందుకే మనం బుక్స్ కానీ ఇట్ల అంత చూసుకోవాళ్ళ
అవునవునండి
ఏమి చేస్తున్నారు అంటే అసల్ సంప్రదాయం అంటే ఏంటి మనం ఏం చేయాల
ఏమి చేయాల
ఆయన్ బి ఏమి తెలియట్లేదండి అయి సంప్రదాయం గురించి సంప్రదాయం అంటే ఫస్ట్ కి
నమస్కారం చేయడం కానీ ఆ వివాహ లో కొన్ని కొన్ని పద్ధతి లు ఆచారాలు ఉంటాయి కదండి ఇట్లాంటివి పాటించడం కానీ ఇప్పుడు మనం అంతా ఆ దాంట్లో కూడా సాంప్రదాయ మే దుష్ తులు ధరించడం కానీ కాటువన్ని ఉంటాయండి
అంటే ఉన్ సంవత్సరలుంగా చాలా కాలంగా పాటిస్తూ వచ్చి ఉండే జీవిత విధానం అండి అంటే అప్పుడు రోజులు అవి అంటే అది
తా అంటే ఎలా అండి ఆచారాలు కా లే నమ్మకం కానీ లే ఇంకా
పండగ చేసుకోవడమే కాదు మనం ఎట్ల మాట్లాడల్లా ఎదుటి వాళ్ల ఎట్లా ప్రవర్తించల్లా ఎదుటిళ్ని ఎట్లా గౌరవిం పించల్లా అనే ప్రతి విషయంన్ని కూడా నేర్ పిస్తుందండి మనకి
ఆ అవునండి
బుద్ధి మైనట్లు
కేం పూర్వం నుంచి ఎన్ని తరతరాలుగా వస్తాంటాయ్ కదండి అట్లాంటిది నమ్మక కానీ ఒక విలువ అంటే మనం విలువలు కానీ ఇంకా మన జీవన విధానం అంటే మన ఇట్లుండలా అట్లుండలా అనే దాన్ని కూడా సాంప్రదాయం కిందికి వస్తాయండి అంటే సాంప్రదాయం అనేది మన సంస్కృతిని కాపాడి తర్వాత సమాజానికి ఆ అంటే ప్చ్ కలిసి ఉండేలా కలిగిస్తారండి సాంప్రదాయం అం
ఆ అవునండి కుటుంబ సబ్ ఎందంటే మనం కుటుంబంలో మన మధ్య ప్రేమగాని గౌ
గౌరవం గాని ఆ ఎపించడానికి పెరగడానికి సంప్రదాయాలు అనేవి సహాయం చె స్తాయండి చాలా వరకు
పళ్లు తోమడానికా ఒకరు ఉంటుందండి అంటే ఇప్పుడు మనం ఒక పండగ చేస్కున్నామంటే దానికి ఒక అర్థం ఉంటుంది చాలా విషయాలు మనం కూడా నేర్చుకుంటాము ఆచారం నుంచి
హ
ఇంకా కాలం మారిన ఇంకా ఏమైనా పరిస్థితులు మారినా మనము ము ఎంత అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాలం అనేది మన వరకు వచ్చింది కాలంతో పాటు అక్కడ జరిగిన పరిస్థితుల్తో పాటు
కో పాటు
విలువలు కూడా మనకు నేర్పిస్తాయండి హా అవును అవునండి
కనిపిస్తాయి మనం ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎం
గినా ఏం చెడిగినా
అత్త అదే అందమైన బారం అని మా నాన్న గారు చెప్పినారు
ఆవ్ అవును అవును ఏంటి సాంప్రదాయం మన సాంప్రదాయం చాలా గొప్పదండి
ఉమ్ అవును ఆ హలో ఆ అండి ఇంకా సాంప్రదాయం ఆ ఇంకా ఇంకా ఏమైనా చెప్ప చెప్పుకుంటారండి సాప్రదాయం గురించి
అదేనండి మన సాంప్రదాయం చాలా పెద్దదండి.
అందులో ఏమైనా చెప్తే దాని కింద ఒక మన కుటుంబంలో రిలేషన్ల భవితల్నీ పెంచుకునేది గానీ
ఏమన్నా తెలుగులో ఒక అంటే కొన్ని ముఖ్యమైన పండగలు గాని లే అం టె కొన్ని ఉంటాయి కదండి, ఇప్పుడు పండుగల అనుకోండి సంక్రాంతి, ఉగాది ఇట్లాంటివన్నీ మనం జరుపుకో వల్ల ఖచ్చితంగా అనేది ఒక సామ్ర అట్లాంటి వంతా గుడ ఉంటాయండి. పుడు పూజలు చేసేటప్పుడు కూడా ఏం వ్రత్ తాలు ఇట్లాంటివన్నీ కూడా మన పూర్వం నుంచే వస్తా ఉంటాయి కదండి. హారతలు అంటే ఇప్పుడు మనం వ్రతాలు గాని, మంగళహారతలు మళ్ళ పెళ్ళిళ్లో చేసే కార్యక్రమాలు గానీ లే అట్లాంటివన్నీ గూడ
అది మన నం జరుపుకునేది మన పెద్దల దగ్గర నుంచి తెలిసినాయండి మనకి.
ఆ అవునండి.
అంటే మన పెద్దల దగ్గర నుంచి అంటే వాళ్ళు ఆ కాలంలో ఇంచే ఇంత పరిథి గో గోరుకున్నారు అట్లాంటప్పుడు ఏం చేసాడు? కాలం మారే కొద్ది, తరం మారే కొద్ది, తరతరాలుగా అవి గుడ మన్ తో వచ్చాయండి సాంప్రదాయాలు గుడా ఆ ఇంకా భవిష్యత్ వర్తమానాన్ని ప్రస్తుతాంతో ప్రస్తుతాన్ని భవిష్యత్తుతో పోల్చుకొని చేస్ కొని మనం సాంప్రదాయంగా మంచిగా ఉండండండి ఇదే మన పెద్దలు మనకి చెప్పిందండి మీరు సాంప్రదాయం అంటే ఏంటి, దాని గురించి చాలా మాతో బా గ పంచుకున్నారండి, మీ మాటలు చాలా వరకు బా చెప్తున్నారు, మాకు చాలా ఆనందం ఉంది మీకు ఈ సంభాషణ జరిగినందుకు. కృతజ్ఞతలండి చాలా, మీకెలా అనిపిస్తుందండి?
నాకిప్పుడు చాలా బాగా అనిపించిందండి, మీ నుంచి నేను కూడా చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం.
ఆ సరేనండి. ఇంకా ధన్యవాదాలండి, ఎన్నో విషయాలు మీ విలువైన సమయాన్ని మాకి ఇచ్చారు ధన్యవా
ఆ ధన్యవాదాలండి.